హ. ఆ నమస్తే అండి చెప్పండి. !
ఏం జేస్తున్నారండి.?
ఏం లేదండీ. ఏ ఇప్. ప్పుడే ఇట్లా షాపింకెళ్ళొచ్చాను కూరగాయలకు. ఎళ్ళచ్చి, ఇప్పుడే ఇంట్ల వంట ప్రిపేర్ జేయడాన్కి జూస్తున్నామండి. !
ఇంకా లంచ్ గాలేదా అండి మీది.? !
చెయ్యలేదండి, చెయ్యాలి ఇవాళ సండే గదండి. !? కొంచెం లేట్ అయ్యింది.
ఇంకా టైమ్ ఎంత అయితుంది లంచ్ గాలేదా.?
అంటే ఇంకా కర్రీ ప్రిపేర్ జేయలేదండి, చెయ్యాలి ఇవాళ సండే అని. మా సార్ ఏదన్నా, బెస్ట్వే అంటే ఏదన్నా. ఆ వేరేదెదన్నా ప్రిపేర్ జేద్దామని ఏళ్ళాడు షాప్ బజా. ర్కూ. ఇంగా ఇంకా తీస్కరాలేదు, ఇవాళా వాస్త్. త్తవంగా పోషమ్మకు జేసేదుండే అండి. ! కానీ చెయ్యలేదు. అదే చెయ్యలేదు, చెయ్యాలి. ఇగా నాకొంచెం టైం జర్పోలేదు అయితే. బుధవారం నాడు ఏద్దామని. ఇయ్య అనుకున్నప్పుడైతే మా బాబు గూడా అస్తడు గా. ఇగా ఐతే పోచమ్మా బాస్. ట్ ఫస్ట్ పోచమ్మ మొక్కులుంటాయి గదా అండి. ! మేము ఎప్పుడైనా ఊగాది ముందు. ఉగాది ముందు మొక్కుతమండి. మీరెప్పుడు మొక్కుతారండి.?
తప్పకుండా మొక్కుతం అండి.
ఊగాది మళ్ళీ రెండు సార్ల మొక్కుతరా? ఒకటేసారా.?
ఉగాదికి ఇంకా గ్యా
ఇంగా సాస్ అంటే ఆషాఢ మాసం కానా. అయితే వరంగల్ సైడైతే నా. భాష వరంగల్ సైడైతే. ఓన్లీ శ్రావణ మాసంలనే ఊరంతా కలిసి ఒకటే రోజు మొక్కుతారు.
ఆ.
ఇటు సైడ్ మాత్రం అట్ల మొక్కరు అన్నటు ఆ ఇటు శ్రావణ మాసంలో నీస్ ఏం తినరు కాబట్టిగా ఇట్లా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటారు అన్నట్టు
మ మా దగ్గర కూడా ఉగాదికి ముందే చేస్తరు పోచమ్మని
అయితే దసరా పండుగ ముందు గూడ నవరాత్రులు ఉంటాయ్ కదండి దుర్గ ఘ నవరాత్రి అప్పుడు కూడా ఈగ దసరా రోజు ఏం చికెన్ మటన్ వండడం ఉండదండి ఆ రోజు నవరాత్రిలో ఒక్కపొద్దుండడం జరు జరుగుతాది అమ్మవారి ఇ అంటే నవరాత్రులు నవదుర్గల అవతారాలు ఉంటాయి కదా
అవును
గారోజు మాల వేసుకోవడం జరుగుతది కాబట్టిగా వన్ టైం భోజనం చేసి దుర్గా నవరాత్రులకు ఏ రోజయితే ఆ తల్లికి అలంకరణ ఉంటదో ఆ రోజు అలా నీ పిండి వంటకాలు చేసి పెట్టడం జరుగు
మీరు కూడా మల వేసుకుంటారండి
మేము నేను మాల వేసుకోను గాని మా సార్ వేసు కుంటాడండి ఇప్పటికే టూ టైమ్ అయిందండి ఈగ ఇప్పుడ వేస్తే త్రీ టైమ్ అయితది మీ వాళ్ళు ఎవరన్నా ఇస్తార అండి మాల అమ్మవారి
మాల వేసుకోరు కాని ఉంటారండి మేం కూడా ఆ నా నాన్ వెజ్ అది ఇది
ఆ అంటే నీస్ ఏం తినకుండా ఉంటారు అన్నట్టు వన్ టైమ్ ఏ తింటారా అండి
లేదండి టూ టైమ్ గానీ నీసు అది ఏముండదు తొమ్మి రోజులు నవరాత్రులు హు అమ్మవారు ఉంటది ఖచ్చితంగా ఉంటాం అన్నట్టు రోజు పూజకెళ్తాం
అయితే ఇగ ప్రతిరోజు బతుకమ్మను ప్రిపేర్ చేస్తారా అండి
ఆ ఎంగిలిపూల నుండి రోజు మాకు గుమ్మడిపూలు పుస్తయండి గుమ్మడిపూలు కాట్లా పూలు గోరింట పూలుంటాయిగ ప్రతిరోజు బతుకమ్మ పేర్చుకుంటాం చిన్న బతుకమ్మ తొమ్మిది రోజులు
అంటే మీ మీ కాలనీలోనే ఆడుకుంటారా అండి ఏదన్నా చెరువు గట్టు అట్లా ఏటన్నా ఎల్తారా అండి ఆహా బాబా దెం ఆ
సద్దుల బతుకమ్మ అది మకు అక్కచెరువు అని ఉంటది ఊరు అవుతాల
ఆహా ఆ
అక్కడికి ప్రతి ఒక్కరు మొత్తం ఇగ రోజు ప్రతి ఒక్క ఫ్రెండ్ కలుస్తారు అందరూ ప్రతి ఒక
చిన్ననాటి ఫ్రెండ్స్ లు అందరు కలుస్తారా చిన్నప్పటి మీ ఫ్రెండ్స్ అందరు కలుస్తారా
కలుస్తారు
ఆ ఏమేం పూలతోటి అలంకరణ చేస్తారు రండి మీరు
పువ్వు తప్పాకుండా గునుగు పువ్వు తంగేడు పువ్వు
మ్
చామంతులు, బంతి పూలు తెచ్చుకుంటం
ఆఁ ఈ టేకు పువ్వు అని దొరుకుతది చూడండి టేక్ పువ్వు పెడతరా అండి.
ఉన్నరండి ఇగా అది పొడి పొడి ఇట్లా ఉంటది దానికి కలర్లు అద్దితే మంచిగా కనవడుతది
అంతి పూల తోటి బంతి పూలు ఏమన్నా పెడతారా అండి. ఆ అమ్మవారి ప్రతిమ ఏమన్నా అంటే ఇట్లా అలంకరణ చేసి పెడతారా అండి
ఏం లే
అంటే మీ సాంప్రదాయంలా అలా లేదాండి ఆ మేం పెడుతము అండి ఏది పసుపున్ను ఆ బియ్యం పిండి కలిపి గౌరమ్మలాగా ప్రిపేర్ చేసి, దానికి ఒక ప్రతిమ పెట్టి అన్ని అమ్మవారి లాగా అలంకరణ చేసి, అమ్మవారి కావలసిన నగలన్నేసి, మంచిగా ప్రిపేర్ చేేసి ఒక తల్లి బ తుకమ్మ ఒకటి, పిల్ల బతుకమ్మ ఒకటి అట్లా తీసుకొని ఎళ్ళి మాకు ఇక్కడ గ్రౌండ్ ఉంటదండి. ఆ గ్రౌండ్ లో పెట్టుకొని అందరం ఆడుకు జడ మేమే ప్రిపేర్ చేస్తమండి ప్రతిమ ఒక్కటే ఉంట ది క్రీ కిరిటం తోటి అయితే ఈ పసుపునూ, బియ్యం పిండి కలిపిన ఒకటి ముద్ద ఉంటది కదండి గౌరమ్మ లాగా దానికి దీన్ని పెట్టేత్తం అన్నట్టు పెట్టేసి ఇంగ అన్ని మంచిగా కదలకుంటా పూలతోటి అంతా అలంకరణ చెత్తం చేసినంక ఆ అమ్మవారికి కావల్సిన నగలన్నీ ప్రిపేర్ చేయించి, సైడ్ వాల్ కి ఇలా షికా లాగేసి జడ ప్రిపేర్ చేస్తామండి రెడ్మెంట్ ట్లో దొరుకుతుంది దాన్నే అట్లా ప్రిపేర్ చేస్తమండి ఒకటి చిన్నది ఒకటి
అదే చిన్న బతుకమ్మ గూడ పెద్ద బతుకమ్మ గూడ తప్పకుండా పెట్టాలి ఆ రోజు.
ఆ అయితే మాకు ఇక్కడ గ్రౌండ్ ఉంటదండి ఆ గ్రౌండ్ లో కెళ్ళి అందరమూ అంటే పెట్టుకొని ఆడుతము ఆడిన్ తర్వాత, ఇగ అప్పుడు కూడా చిన్ననాటి ఫ్రెన్స్ అంతా కలవడం జరుగుతది. అట్ల అందరం మాట్లాడుకొని కలు ఆ ఊరంట అంటే ఊరంతా రారండి ఎవరి కాలనీలో వాళ్ళు ఆడు ఉంటరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎళ్తరు ఆ ఎందుకంటే అక్కడ ఒక లక్కీ డీప్ అనేది పెడుతరండి ఒక ముప్పై ఒకటి వరకు గిఫ్టులు ఉంటాయి అక్కడ ఆ గిఫ్టులకు ఫస్ట్ మేము ఎళ్లగానే కూపన్స్ ఇస్తారండి అ క్కడ ఎన్ని బతుకమ్మలు ఉంటే అన్ని కూపన్స్ అనే తీస్తర్ ఆ కూపన్ తోటి కూపన్స్ తోటి ఇగ లక్కీ డ్రాలో లక్కీ తియ్యడం జరుగుతుది అప్పుడు ఎవరికైతే లక్కీ వస్తదో వాళ్ళకు ఇగా ఈ కాల్నీలో ఉండే షాప్ వాళ్ళు ఉంటరు కదా బజార్ లో వాళ్ళు ఒక్కొక్ క గిఫ్ట్ ప్రిపేర్ చేసి మార్వడి వాళ్ళది ఒక అసెషన్ ఉంటది. వాళ్ళ తోటి ఇప్పియడం జరుగుతు ఇస్తరు. చాల మంది ఆ ఆ అంతకన్నా ఎక్కువ గిఫ్ టికే ప్రిఫరెన్స్ ఇస్తరు. ఆ గిఫ్టు రాంగనే ఎక్కడొల్ల అక్కడ బతుకమ్మనీ అప్పచెప్పి ఎళ్పోతరు. మళ్ళీ ఎవరి కాలనీలల్లో వాళ్ళు ఆడుకుంటరు అన్నట్టు.
వత్తాయ అండి గిఫ్టు లు
మాకుొక్కసారి మా పాప పుట్టక ముందు ఒకటి వచ్చిందండి సారీ
అవునా
అప్పుడు వచ్చింది. ఇగ మళ్ళీ ఇప్పడి వరకే
చీరలే ఇస్తరా? ఇంకేమన్న గిఫ్టు లు ఇస్ తర చీరలే
అవును ఆ చీర అన్న వెండి కుంకుంబర్ణన్న
ఆ
లేకుంటే ఆ ఇగ బాక్స్లాన్న ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్కరు వెండి రూపాయి బిల్లలన్న ఇట్ల అన్న ప్రిపేర్ చేస్తరు అన్నట్టు.
అవునా
ఇంగ అన్నీ ఇయడం జరుగుత చాలా బాగుంటది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళొచ్చి కాల్నీళల్లో ఒకా కొందరీగా మూడు నాలుగు గంట్ల దాక ఆడుకొని మళ్ల బా
మీరు మరి పసుపు, పసుపు గౌరమ్మని ఎప్పుడు తీసుకుంటరండి?
అదే ఇగా, గిఫ్టులు ఇచ్చిన తర్వాత పసుపు గౌరమ్మని తీసుకొని ఆ పసుపు గౌరమ్మని తీసుకొని, అందరికి పంచి ఇగ మనం తీసుకెళ్ళిన దేవుడిది ప్రసాదం ఉంటది కదా అండి
అవును ఎన్ని రకాల సత్తులు చేస్తరండి మీరు?
ఐదు రకాలు, ఒకటి బియ్యం, ఉ బియ్యం దొకట్ టి బియ్యం వేయించి, గ్రైండర్ పట్టడం జరుగుతది. మళ్ళీ తర్వాత, ఇవుంటయ్ కదా అండి ఇదీ మొక్క జొన్నలయి పెసర్లు ఉ నువ్వులు, పల్లి పండి
ఉ మీరు పెరుగన్నం తీసుకపోరా అండి?
ఆ అది కూడా ఫస్ట్ ఏ అది కూ డరు తీసుకెళ్తాం. ఫస్ట్ బియ అవును అవును పెరుగన్నమే మోక్షం కాబట్టిగా పెరుగన్నం కూడ తీసుకొనెళ్తాం. అక్కడ అన్ని ప్రిపేర్ చేపిచి దేవుడికి తిన తర్వాత ఇగా మొక్కి, అందరికి అప్ప చెప్పుకొనచ్చి కాలనీలలో ఆడుకోడం జరుగుత చాలా బాగా అన్పిస్తది. థ్యాంక్ యూ అండి ఇది మీరు కూడా కాల్ చేస్